హలొ
హలో
హాయ్ బావున్నావా
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా?
ఆ బాగున్న. ఏంచేస్తున్నావ్?
ఏం లేదు ఇప్పుడె తినడం అయిపోయింది నువ్వు తిన్నావ?
ఆ మేము కూడ ఇప్పుడే తిన్నాం
ఆ ఏం కర్రీచేస్తున్నావ్
మాది అది షోను బేషన్ అంటారు కదా ఇ రా శనగ పిండితోటి చేస్తారు అది మీది ఉమ్
కాయ అండ్ అదండి జొన్న రొట్టెలు చేసినాం
మీకు చేయడం వచ్చ జొన్న రొట్టెలు
నాకు రాదు
మరి అవునా ఇరోజ్ మీరే చేసారా మరి
ఆహా లేదు అది కొంచెం ప్రాసెస్ తెలుసుగాని అది ఎప్పుడు చేయలేదు నెక్ట్స్ టైం ట్రై చేయ్యాలే
ఆహా మీర్ తింటారా రెగ్యులర్గా
ఆ అప్పుడప్పుడు తింటాం అట్లా నెలకి ఒకటి రెండు సార్లు అట్లా
అవునా మేము కూడా ఎప్పుడో ఒకసారి అ అట్లా ఏసుకుంటాం కానీ గోధుమ రొట్టెలే ఎక్కువ ఏస్తది మా మమ్మీ ఇగ జొన్న రొట్టెలు ఎప్పుడో ఒకసారిగా చేస్తాం దానికి ప్రాసెస్ బాగా టైం పడతాదిగా
అవును అవి బాగా అవి కాలడానికి కొంచెం టైం పడతది
ఆ కానీ అవి హెల్తీ కాబట్టి మంచినే ఉంటాయి తింటే మేం చాయ్లో ఏసుకొని కూడా తింటాం అవి
అవునా
అవును
ఆ
బాగుంటాయి ఇట్లా లేదంటే చిక్ కన్ మటన్ చేసుకున్నప్పుడు చేసుకున్నా కూడా బాగుంటది ఉ ఇప్పుడు బాగా ఇప్పుడు బాగా షాపులు అయినాయ్ మొత్తం మా చుట్టుపక్కల అయితే ఈ జొన్న రొట్టెల షాప్స్యు
అవునా ఎంత ఒక్కొక్కటి ఉంటది
ఒక్కటి ఆ ముప్పై రూపాయలు ఉంటది విత్ కర్రీ అయితే ఫిఫ్టీ రూపీస్ అను ఇగా బాగా మళ్ళీ చేసుకోవడం అంటే టైం ప్రాసెస్ కదా సో ఇగ బాగా మంది అయిన హెల్త్ టీ కోసం కూడా అని చెప్పేసి బాగా కొంటున్నారు
అవునా కర్రీ ఇస్తారా మరి
ఆ కర్రీస్ కూడా ఒకో ఫోర్ ఫైవ్ కర్రీస్ చేసి కూడా అమ్ముతారు మనకి ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ ఇస్తారు
ఆహా ఏమో మా సైడ్ కొంచం తక్కువ అట్లా ఏము ఉండదు ఇటు వాళ్ళు ఎవరి వాళ్ళే చేసుకుంటారు
సత
ఆ లేదు ఎవరివాల్లే వేసుకుంటారు మరి
అవునమ్ మా సైడ్ ఇట్ల రాగి జావా అంబలి ఇవి కూడా అమ్ముతాను గ్లాస్కి టెన్ రూపీస్ అని చెప్పేసి
ఆహా మాది గవ్వి ఇంట్లోనే చేసుకుంటారు అవి తాగితే మంచిది హెల్దీ
ఇవే అన్నం దినబుద్ధి కాగాదు కాబట్టి అవే తాగుతారు కాబట్టి ఇక అందరుూ చేసుకోలేరు కదా సో ఇగ బాగా షార్ప్స్ పెడతుంది తిన్నరందరూ
కానీ అంబాలి మంచిగా ఉంటాయి
మీరు చేసుకుంటారా
ఈ మధ్య చెయ్యట్లేదు మేము కానీ తాగుతా నేను బాగుంటాది ఆహా అంటే టూ త్రీ ఇయర్స్ నుంచి చేయట్లేదు అంతకు ముందు చేసేవాలంటగాని
అవును ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళఇంటిగడయితే పెద్ద కుండలు వేసి చేది అందరి తగిట్ వీట్లా పచ్చడితో ఆ కలుపుకొని తింటే చాలా
మస్తు ఉంటది ఆ అవును
దాంట్లో అన్నం ఏస్కుని తింటారు లేకపోతే అది ఇదని బొబ్ ఉబ్బడా లెక్క ఇట్లా మధ్య మధ్యలా తాగడానికి అది మొక్కజొన్నయి అవి ఉంటాయి కదా గింజలు అవి వేస్తారు మధ్య మధ్యలా మంచిగుంటది ట్ల
అవును చాలా బాగుంటది
ఈ అన్నం తినబుద్ధిగాకపోతేదు గా
ఈ ఎండ కాలం ల ఎక్కువ అన్నం తినబుద్ధి కాదు ఊక నీళ్లు నీళ్లు నీళ్లేే తాగాబుద్ధి అయితు
అవును మ్మ్ ఇట్ల కొబ్బరి బొండాలు లేదంటే ఫ్రూట్ జ్యూస్ లు
మ్మ్
క్కువ తినబుద్ధైతది
ఆ వాటర్ వాటర్గున్నాయ్
ఆ ఈ అన్నం అంటే ఇక పోదు ఈ మసాలాలు ఇవి తినం వెజి టేబుల్స్ కూడా అంత టేస్ట్ ఉండవు తెచ్చుకున్నా కూడా
ఆ అవును ఇప్పుడు ఈ సీజన్ అంటే అప్పుడు ఇ కొంచం చలికాలం ఆ టైంలో లో ఫుల్ కూరగాయలు ఐతాయి కదాప్పుడు మంచిగాంటాయి ఏదిన్న టేస్ట్ ఉంటు ఇప్పుడు అంత టేస్ట్ ఇవే ప అసలు
అప్పుడు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా అన్ని బాగా కూరగా దొరుకుతాయి త కొ రేటు కూడా ఉంటది ఇట్లా ఎప్పుడు తప్పుడు చేసుకుంటే ఇం క మంచివ్ ఫ్రెష్గా తిన బుద్దఇదది చలికాలంలా
ఇప్పుడేమో
అంతా ఇప్పుడు టేస్ట్ ఉండవు అవి రేట్లు ఎక్కువ అసలు పండవు అసలు ఆ ఎండాకాలంన ఇగ పండవు గదా ఎక్కువ పంటలు సో ఇగ రేట్లు ఎక్కువ ఉంటాయి కూరగాయలు కూడా తినబుద్ది కాదు ఓన్లీ పప్పు పచ్చడి అ ఉంటే కొంచెం పెరుగు
హ్మ్ పచ్చడ పెట్టుకున్నారా మీరు
ఆ పెట్టుకున్నాం మీరు పెంటిండ
ఆ పెట్టినాం కొంచమే పెట్టినాం ఈ సారి
ఎందుకు
అంటిగే ఈ మద్య క్కువ తినట్లేదు మా ఇంట్లో లాని కొంచం తక్కువనే పెట్టినా
మమ్మీ కూడా పెట్టింది కొంచం అందరికి ఇచ్చింది కొంచం ఇంకా కొంచం కొంచం
అవునా మేము ప్రతిసారి అందరికి పంచే వాళ్ళం గాని ఈసారి ఇంకెవ్వరికి ఇయ్యలే
ఆహా ఒకట్ చెప్ కాయది పెడితేనే ఇట్లా బాగుంటది అంటే బజార్ నుండి అంటే ఉండేంతే మనకి తెల్యది కదా ఆమి అంటే కలు ఎక్తారు ఆ చెట్లే ఈ చెట్లే అదే మాక్ తెల్సిన మాక్ తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఒకే చెట్టు కాయద్ పచ్చగా పెడ్ అయితే బాగుంటది
మంచ్గుండె టేస్ట్ కూడా మంచ్ ఉం తది తరా పోదు తొందరగా కాదు
కర్రీసే తిన బుద్ది గాదు ఇగా పచ్చడా ఉంటే
అది ఎట్లా ఏమంటారు కొత్త కొత్తల పచ్చడి మనిషి ఉంటాయి కొంచం పాత పడ్డా కొద్ధి ఒకసారి కొంచెం పుల్లగా ఐపోతుంది తిన్న బుద్
ఇక తర్వాత ఇక ఎవ్వరు అందరు దినరుఇప్పుడు కొత్త కొత్త కాబట్టి తే భాగావంత్ తినడానికి ఇష్టపడతారు ఇంక తర్వాత కొన్ రోల్ అయినాక ఇక అంతగా రాదే అంటే బాగా మగ్గిపోతాయి గాద్ అవిగా మొత్తం కొంచెం బ్లాక్ లెక్క ఐతది ఈ అప్పుడు అంతా తినబుద్ది కాదు ఇక ఎప్పుడుఒకసారి అప్పుడు తింటాం ఎప్పుడు ఒకసారి ఇంకా కానీ ఇప్పుడ ఏమో కో కొత్త కొత్త టైమో కొత్త కొత్త మంచి కనిపిస్తుంది
ఎ ఇస్కో నింటా హలిట్ దర నయ్యి కల్కంటారురు నయ్యి కల్కొ నింటా ఇంకా
అవును కొందరిని ఈ అప కుంటారు వేడి వేడి అన్నంలా వేసుకోనింటే వేరే ఉంటది
అవును వేర కూూరాలు కూడాడ మోసం లేదు తరణదు
అవును కూరలు ఎంత మంచి కూరలు ఉన్నా కూడా ఇక పచ్చడి ముందు తినబుద్ధది కాదు పచ్చనే తినబుద్ధి అవుతుది
ఏ మొత్తం ఎలాపితు
మీ సైడ్ ఉన్నాయ మరి చెట్లు మామిడి చెట్లు మామిడి చెట్లు ఇన్నాయా
మా ఇంట్లో ఉంది ఒక సెట్ అట్లా
ఆ అక్క న ఈసారి అంతా రాలేదు మామిడిగాళ్ళ ఇప్పుడు తినే ంటాయి కదా ఇల్లు ఈసరా అసలు ఏం రాలేదు మేము ఒక్కసారి కూడా తెచ్చుకో లేదంటే ఎవ్రీ ఇయర్ మరి యాడ్ చేస్తే ఇది నాకు నాకని మేమైతే దాచి పెట్టుకొని ఇది పెద్దది నా అది చిన్నది నీకు అని దాచు పెట్టుని దాచుకునిని అట్లా తినేట వాళ్ళ కానీ ఈసారి అయితే ఒక్కడ ఈ మే పోయింది కాని జూన్ వచ్చింది అప్పుడే కానీ ఒక్క మామిడికాయ తినలేదు పండుది అవునుమా సరే రాచి చ్చినయో లేదా కూడా తెలివది అంతా లేనిని ఇవ్వసడు
ఈసారి ఎక్కువ రాలేద అనుకుంటా
ఆ మొత్తం వర్షాలు రావడం వల్ల పూతలన్నీ రాలిపోయినాయి అసలు రానేలేదు అసలు మామిడి కాయలే వస్తలేవు అసలు మొత్తం పూతలే రాలిపోయినాయి అలాగే ఈసార్ అంతా ఎల్లో కలర్ ఫ అవి మామిడికాయల సార్ లేనే లేవు
అందులో కూడా రకరకాలు ఉంటాయి కదా మామిడి పనులు కూడా ఏమో రసాలు అ అ తోత పరి అని ఇంకేమేమి పోయారు ఆ మీరు వేరే పేర్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు
అయ్యి కోసి మంచి ఉప్పు కారం వేసుకొని తింటే మంచిగా ఉంటది ఇట్ల తీయ మామిడిపాయిం దుపైనా కూడా ఇట్లా కోసి ఉప్పు కారం వేసి కొని తింటే మంచిగుంటది
తింటారా మీరు అట్లా
అవును మేం తింటాం ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళింట్లో చెట్టు ఉండే మా డాడీ ఎవరీ సండే సమ్మర్ పోయి తీసుకొచ్చేటోడు అట్ల మ్మ మమ్మీ మంచిగా కోసేది దానిమీద ఉప్పు కారం వేసి ఇస్తే తినేటోళ్లం. మంచిగుండేటివి అవి ఇప్పుడు అట్లా అస్సలు వస్తనే లేవు అవి తిందాం అన్న కూడా దొరుకు దరకను కూడా దరుకట్ లేదు ఇక పచ్చడి కాయలు తప్ప ఏం దరకట్లేదు
ఇక్కడ కాయలు కొన్ని అంతగా ఒక్కొక్కసారి అంతా బాగుండవోయ్
అవును అంత పుల్లపు పుల్లగా చాప చెప్పగా ఉంటాయి
వాళ్ళు మల్ల ఏంటిది మందులేసి పండిస్తారు అవును
అవును మందులేసి పండించడం వల్ల అది టేస్ట్ ఉండదు ఏముండది ఉట్టిగా చూడానికి మాత్రమే ఎల్లో ఉంటాయి ఇట్లా కానీ అది తీయగుండది ఏముండదు లోపల. ఆ అట్లా చెట్టు మీద పండిన మామిడికాయ మస్త్ తియ్యగా ఉంట ఐ
మీకుందా చెట్టు
మాకు లెవ్వు మా అమ్మమ్మ వాళ్లకు ఉండే చిన్నప్పుడు మేము ఇట్లా చెట్లు చేనులల్లా పోయి మంచిగా ఇది నాది చెట్టు నా చెట్టు అని తెంపుకొని వచ్చేటోళ్ళం తినేటోళ్లం ఆపట్ల ఇప్పుడు లేవు మీకు ఉన్నాయా
మాకు ఒకటే ఉంది పచ్చడి చెట్టు ఇవీ లేవు పండ్లై లెవ్వు అంటే పచ్చడి పెట్టుకునేది ఒకటే ఉంది కానీ ఈసారి కాపు ఎక్కువ రాలే మొత్తం రాలిపోయి ఆహా లేవు కాకపోతే ఇవి పండిన తర్వాత తీయగానే ఉంటా
ఆ కొన్ని పచ్చడి కాయలు కూడా పండినంక ఇట్లా మగ్గితేయి కదా అప్పుడు తీయగానే ఉంటాయి అవి ఇగ
టై ఇప్పుడు పట్ట పచ్చడా పెట్కోచ్చుంచెం బాగా పండిన తర్వాత తినచ్చు మంచించగా ఉంటాయి
అవును ఇక ఉన్నాయ ఉన్నాయ అని అన్ని పచ్చడి కూడా పెట్టలేం కనుక అంతకగాని పచ్చడి పెట్టే ఏమిా ప్పు కారంభం అన్నీ ఇష్ట అయితే
తిన్నారా మీరు
ఆ
తిన్న ఆళంటూన్నా
మీ వాయిస్ వినిపించడం లేదు
తిన్నారంట ఉన్నా
ఆ తిన్నమిగా బోమి పడుకోవాలి
ఆ
మీరు తిన్నరా
ఆ తిన్నాం తిన్నాం ఇంకా మాములు తింటున్నారు అ లేట్ అయింది ఈ రోజు
సరే అండి
ఆ ఓకే బాయ్